హలో ఉ బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు
ఉ
ఏం చేశాను
నిలిచిండు కాళీ
కానీ ఉ క తిన్నావా
హ తిన్న నువ్వు
నేను కూడా తిన్న ఈ రోజు ఇక చిన్న పిల్లలకి ఇంకా స్కూల్స్ ఓపెన్ అయినాయి కదా మళ్ళ సోషల్ టెక్స్ట్ బుక్ ఉంటే ఓపెన్ చేసి చూస్తా ఉన్న దాంట్లో స్పేస్ గురించి ఉంటే
ఉ హు
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఎప్పుడో చదివింది కదా మనం స్కూల్లో ఉన్నప్పుడు చదివిన
అవునవును కరెక్టేలే
ఉ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇంగ స్పేస్ గురించి అంత మత్త మళ్ళా రీకాల్ చేసుకున్నా నేను
ఉ హు
నిజమే ఇంగ్రోన్స్ అంత పెద్ద ఉండడం ఇమేజిన్ కూడా చేయలేం కదా ఉ అవును అంటే మనం ఎత్తు ఒకటే కాదు కదా ప్లానెట్ ఇంకా ఎత్తు ఒకటే ప్లానెట్ అని చిన్నప్పుడు అనుకున్న కానీ మల్ల తెలిసింది చాలా ప్లానెట్స్ ఉన్నాయి మన ఎడుతుతో పార్టీ అని
మ్ సేమ్ నేను అలానే అనుకునేదాన్ని చిన్నప్పుడు
మ్ మల్ల తర్వాత స్కూల్లో మల్ల ఎందుకో ఒక టాపిక్ వచ్చింది కదా సోలార్ సిస్టమ్ గురించి అది చదివినాక మళ్ళీ తెలిసింది అసలు చాలా ఇంట్రెస్ట్ ఉండింది నాకు సోషల్ స్టడీస్ లో వీటి అన్ని గురించి తెలుసు తెలుసుకున్న
ఉ హు ఇంకా అది ఎన్నో మెర్క్యూరీ వీనస్ మార్స్ అన్ని ఎన్నో ప్లానెట్స్ నేమ్స్ అన్ని గు ర్తున్నాయా
ఉ నా అవును చానా గుర్తుకున్నాయి అసలు దానికి ఒకటి ఎందొ ఉండింద గుర్తు పెట్టుకునేకి ఇంకా సాటన్ ర్రింక్స్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యా నేను
అవున కరెక్టే ఆ శ్యాటన్ రింగ్స్ ఫోటో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా
మ్మ్ ఆ ఇలా జూపిటర్ గురించి చాలా చెప్పినారు కదా మనకి స్కూల్లో
మ్మ్ అవును అది మన సోలార్ సిస్టమ్ లో ఒక బిగ్గెస్ట్ ప్లానెట్ అంటా కదా
మ్మ్ ఇంగ మార్స్ అయితే ఇంగా ఫుల్ రెడ్ రెడ్గా ఉంటుందంటే ఇంగ దాన్ని ఇంకా రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు అని చెప్పేవాళ్ళు
మ్మ్ అవును ఇంకా రెడ్ కలర్ సర్ఫేస్ వల్ల ఆ పేరు వచ్చిందని అన్నారు అప్పుడు
మ్మ్ అలానే చాలా మంది అనుకునే వాళ్ళు ఈ ఎత్తు మీదే కాదు నివ్ నివసించేది ఇంగా వేరే ప్లానెట్స్ లో కూడా ఫ్యూచర్ లో టెక్ నల్ చేస్తే వేరే ప్లానెట్స్ కూడా వెళ్ళిపోతారు మనుషులు అని
మ్మ్ అవును నిజమేనేమో ఆది సో దే విల్ బికమ్
మ్మ్ ఇంగ సైంటిస్ట్ మార్స్ మీద లైఫ్ ఉందా అని ఇంకా రీసెర్చ్ చేస్తున్నారంట కదా
మ్మ్ అవును అది అక్కడయితే వాటర్ ట్రైసెస్ కూడా దొరికాయి అని చాలా రిప్ పోర్ట్స్ వచ్చినాయి అంటా
మ్మ్ అవును ఇంగ వాటర్ అంటే ఫ్యూచర్ లో హి వాళ్లు కూడా అక్కడే నివసిస్తారేమో కదా
మ్మ్ కరెక్టే అది ఫ్యూచర్ టెక్నాలజీ మీద చాలా డిపెండ్ అయింటుంది
మ్మ్ అవును అవును ఇంగా రాకెట్ రాకెట్ లాంచ్ వీడియోస్ చూస్తే ఇంగా గూస్ బంప్స్ వస్తాయి
అవునువును కరే కరెక్టె ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యాక ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా
మ్మ్ దా ఇంగ టెన్ నైన్ ఎయిట్ అని కౌంట్ చేస్తే ఇంగ రాకెట్ లాంచ్ చెయ్యము నైట్ అయితే సూప్ పళ్ళు
మ్మ్ అవునా కరెక్టే ఇంకా రాకెట్ స్కై లోకి వెళ్ళడం చూస్తే సైంటిస్ట్ ల ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ అంతా గుర్తొస్తుంది
మ్మ్ ఆ ఇంగ ఆస్ట్రోనెట్ అవ్వడం ఈజీ కాదు కదా అంతగా
అవునవును కరెక్టే చాలా ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి
మ్మ్ అవును అవును ఇంగ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎంత కష్టపడి ఉంటారు
పెట్టే ఇంకా మెంటల్ స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ ఇంపార్టెంటె
అవున కానీ నేను ఒక విన్నాను స్పేస్లో గ్రావిటీ ఉండదని కదా
ఆ ఉండదు అందుకే ఆస్ట్రోనాట్స్ ఫ్లోటింగ్ లాగా ఉంటారు
మ్మ్ అవును అక్కడ వాటర్ వేసినా కూడా డ్రాప్స్ డ్రాప్స్ గా తాగుతారు వాళ్ళు గిరి ఎగిరి ఎంత బాగుంటుందో వీడియోస్ లో చూస్తానే
ఆ నేను అప్పుడెమో టెన్త్లో మా సార్ చూపిచ్చిండు
మ్మ్ ఇంకా ఎవరస్ ఎవరు ఆమె మన ఇండియా వాళ్ళు ఎవరో వెళ్ళింటే అక్కడ అంతా చూపిచ్చిందామె ఎట్లా సర్వైవ్ అయితారు ఆక్సిజన్ ఆ అదే సునిత విలియమ్సే ఆ
హ అ కల్పనా చావ్లా కూడ మన కంట్రినేనా
అనుకుంటా వీళ్ళంతా మనకంట్రీ నేమో ఉ అవునంట గదా
ఎయిట్ సెకండ్స్ లో ఎండ్ జరిగిపోయింది
ఉమ్ మ్మ్ ఇదంత సైన్స్ లో వస్తా ఉండే కదా సైన్స్ లో
ఉమ్ ఆ సోషల్ లోనే
ఆ థర్డ్ క్లాస్ నుంచి వస్తాండే ఇదంతా టెక్స్ట్ బుక్స్ లో ఉ ఇంకా అక్కడ ఫ్లోటింగ్
ఉ చెప్పు
ఆ వీడియోస్ చూస్తే చాలా ఫన్నీగా ఉంటాయి కదా ఫ్లోటింగ్ వీడియోస్
అవునవును కరెక్టే ఇంకా వాటర్ డ్రాప్స్ కూడా ఫ్లోటింగ్ అవుతా ఉంటాయి
ఉ ఆవు అసలు అక్కడ ఫుడ్ ఎట్లా తింటారో ఏమో ఇప్పటికి కూడా డౌటే నేను అన్ని వీడియోస్ చూసిన డౌట్ ఏ నాకి
కరెక్టే స్పెషల్ ప్యాకెట్స్ లో ఫుడ్ ప్రిపేర్ చేస్తారేమో
ఉ ఇంకా అక్కడ గాని మేము మనం పోయినా అనుకో మనకు ఇంకా కాఫీ తాగడం కూడా డిఫ రెంట్ ఉంటుంది కదా అక్కడ
అవునవును స్పెషల్ కంటైనర్స్ యూస్ చేస్తారేమో
ఉమ్ మరి పండుకునేది ఎట్లో పనుకుంటారో పాపం
కరెక్టే కదా, ఎట్లా పడుకుంటారు
ఉమ్ ఏం లేదు అదేం లేదది గోడెకి ఒక బ్యాగ్ అటాచ్ చేసుంటుంది అంట దానికి బెల్ట్ ఉంటుంది అది వేసుకొని పనుకుంటారు వాళ్ళు
ఓహో
ఉమ్ కిటికీ నుంచి మొత్తం చూడచ్చంటే అక్కడ
ఆ ఆస్ట్రోనాట్సు చెప్పేది ఏంటి ఎంతని స్పేస్ నుండి చూస్తే అన్‌ఫర్గెటబుల్ ఎక్స్‌పీరియన్స్ అంట కదా
ఉమ్ అవును అసలు ఎక్కువ బ్లూ కలర్లో కనిపిస్తాయేమో కదా పైనుంచి చూస్తే మన కు మొత్తం బ్లూ కలర్ లో ఎర్త్ ఫోటోస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి
ఉమ్ అవును అప్పుడే అర్థం అవుతుంది మన ప్లానెట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేసి
ఉమ్ అవును అందుకే మనం ఎర్త్ని ప్రొటెక్ట్ చెయ్యాలి
అవును కరెక్టే అబ్బా ఇంకా పొల్యూషన్ తగ్గించడం కూడా మన రెస్పాన్సిబిలిటీని
మ్ అవును ఇంకా శాటిలైట్స్ అయితే మన డైలీ లైఫ్ లో ఎంత యూజ్ ఉంటాయో ముంది ముందు తెలియదు కానీ ఇప్పుడు తెలుస్తుంది
అవును కరెక్టే జీపీఎస్ అంటా ఇక్కడ టీవీ ఛానల్స్, వెదర్ అప్డేట్స్ అన్నీ సాటిలైట్స్ వల్లే
ఉమ్, అవును ఇప్పుడు వర్షం పడే ముందు కూడా మనకి ఫోన్స్ వచ్చేస్తుంది ఈ ప్రాంతంలో పిడుగు పడుతుంది మీ ప్రాంతంలో వర్షం వస్తుంది ఇట్లాని.
ఉమ్ అవునవును
ఇంకా గూగుల్ మ్యాప్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇవంతా.
మ్ మ్ అవన్నీ కూడా సాటిలైట్స్ టెక్నాలజీ హెల్ప్ తోనే జరుగుతన్నాయి
ఉమ్, అవును. వెదర్ ఫోర్కాస్ట్ అయితే ఇనాక్యూరేట్గా చెప్పడానికి ఇంగా సాటిలైట్స్ యూస్ చేస్తారు
మ్ ఇంకా సైక్లోన్స్ ని ముందే ఐడెంటిఫై చేయడానికి కూడా యూస్ అవుతాయంట కదా.
ఉమ్ అవును అసలు వీళ్ళు ఎట్లా కనిపెట్టేసినారో ఏమో ఇవంతా ఎవరు స్టార్ట్ చేసిననో ఎక్కడికి ఎక్కడికిో వెళిపోతాంది టెక్నాలజీ పైన. పోయి నేను పైన పోయి ఫొటోస్ తీస్తానంటే ఏందో అసలు
కరక్టే అన్నీ ముందు కాలంలోనే చేసేసినారు అవన్నీ మనం ఇప్పుడు చదువుతాన్నామ్
మ్మ్ ఆ అసలు వాళ్ళకి ఎట్లా గమ్మునతిని పనుకోకుండ ఏం పన్లు ఇవంతా
నాకదే అనిపిస్తుంది ముందు కాలంలో ఏమిలేవు చెప్పడానికి ఫోన్స్ గానీ
మ్
కానీ వాళ్ళు ఖాలిగాలైనారో ఏమో అని
చూడు అసలు స్టార్ట్ ఫోన్స్ తో చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేసాయి ఎక్కడికె క్కడెక్కడికోయింగ ప్రపంచం కూడా సాల్ల వీళ్ళ కి యూనివర్సిటీ అంట స్పేస్ అంట
హ్మ్
మ్ అంతకాల ఇంకా ఫార్మర్స్ కైయితే చెప్పు
అదేలే అదే ఇండియా స్పేస్ మిషన్స్ గురించి నాకు చాలా ప్రైడ్ గా ఉంటుంది
ఉమ్ అవును మన సైంటిస్ట్ ఇగ లిమిటెడ్ బడ్జెట్ తో చాలా గ్రేట్ మిషన్స్ చేస్తన్నారు గదా కానీ ప్రైడ్ గానే ఉంటుంది నాకు గ్గూడా ఏమంటే నేను మళ్ళ చదవలేకపోతా అంతే అది ఒకటే బాధ
అవును కరెక్టే స్టూడెంట్స్ కి సైంటిస్ట్ అంటే ఇన్స్పిరేషన్స్
ఉమ్ అవును ఇంగా హార్డ్ వర్క్ ఉంటే ఇంపాసిబుల్ అనేది ఏం ఉండదు
ఉమ్ మూన్ మీద పర్మనెంట్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారని వింటున్నాం కదా అది నిజమేనా
ఉమ్ వాళ్ళు వేటిని వదులుతార్ చెప్పు ఎవ్వరిని వదలరు ఇంగా పాసిబుల్ ఉంటే సన్ మీద కూడా పోయేకి స్టార్ట్ చేస్తారు వాళ్ళు
అవును అది కుదరలేదు కాబట్టి గమ్మున ఉన్నరేమో
ఉమ్ ఉమ్ ఆడికి ట్రై చేసినాడు అవంతా మెల్ట్ అయిపోతున్నా ర్ అని పోలేకపోతున్నాడు పాపం
ఉమ్ హుమ్మ్
ఉమ్ ఇంకేమి ఇంట్లో అందరు బావున్నారు కదా
ఉమ్ బావున్నారు
ఉమ్ సర్లే అయితే నేను మళ్ళ కాల్ చేస్తా
ఉమ్ సరే అయితే బాయ్
బాయ్
ఉమ్
అ